ఆ హాలో
ఆ మేడమ్
చెప్పండి చెప్పండి
మీరేమైనా టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నారా
మ్మ్ మ్యారేజెస్ ఫంక్షన్స్ గురించి మాట్లాడొచ్చా
ఆ మాట్లాడండి మేడమ్
ఆ మా తెలుగులో అయితే మ్యారేజెస్ అనేటివి చాలా గ్రాండ్ గా చేస్తారండి అండ్ ఫంక్షన్ అయితే మేమూ ట్రెడిషనల్ వేలో వేస్తాం కాబట్టీ ఆల్మోస్ట్ ఫంక్షన్ లో అన్నీ పూజా సామాన్లు పెట్టుకుంటాం అండ్ పెళ్ కూతురు పెళ్లి కొడుకు డ్రైసెసు ముందే కొనేసుకుంటాం అంటే పెళ్లి మండపం బుక్ చేస్ కొంటం అండి ఫంక్షన్స్ కి కావాల్సినవీ అండ్ ఆల్మోస్ట్ అన్నీ ట్రెడిషనల్ వే లోనే మేము అన్ని కొనేసుకొనీ ఒక ఫై డేస్ ముందు నుంచి మాకు పెళ్లికుతురూ పెళ్లి కొడుక్కూ ఇట్లా డ్రెస్ పేరెంట్స్ గురించి అన్ని డిస్కర్షన్ చేసుకొని ఒక ఫై డేస్ ముందు నుంచి మాకు పసుపు స్నానం అనే ఉంటుందండి మేము దాన్ని కూడా ప్రిపేర్ చేసి అన్ని పసుపు కావాల్సిన పసుపు ఐదు కిలోల పసుపు తీసుకొని అండ్ పెళ్లికూతురు కూడా ఎల్లో బట్టలు అన్ని టోటల్ ఇంట్లో వాళ్ళందరం కూడా యల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొనీ అండ్ పసుపు రాసుకో రాస్తూ అందరూ ఫంక్షన్ చేస్తామండీ అట్లా ఒక ఫై డేస్ అందరూ ఫై డేస్ పెళ్లికూతుర్ని చేస్తరండీ ఆ తర్వాత లాస్ట్ డే మ్మ్ ఫంక్షన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి మైలపోలు అని అట్లా అవి తీసేసిన తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకుని రిసీవ్ చేసుకుంటం ఒక దగ్గర ఆ తర్వాత ముగ్గుడి దగ్గర రిసీవ్ చేసుకొని మళ్ళీ మండపానికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు మేము కూడా మండపానికి వెళ్ళేసి అంతా పెళ్ళ అయిపోయాక గిఫ్టులు ఇవ్వడము అండ్ ఫొటోస్ ఇవ్వడము అండ్ ఫంక్షన్స్ ని స్టార్ట్ చేసి అండ్ ఫోరో క్లాక్ ఎంజాయ్ చేస్తమండి
ఊ అవునండి మా మా మా సైడ్ కూడా తెలంగాణలో జరుపుకుంటామండి ఆ ఎక్కువ అం అయితే మా సైడ్ ఎక్కువ నాన్ వెజ్ కే మేము ప్రిఫర్ చేస్తామండీ ఆంధ్ర వాళ్ళైతే వంట కాలు అన్నీ ఆ వెజిటేరియన్ చేస్తారు కానీ ఇటు సైడ్ అయితే మేము ఎక్కువగా నాన్ వెజ్జె పెడతాం అండి చికెన్ ఆ మటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఇంకా ఇప్పుడు చేస్తున్నా జరిగే పెళ్ళిలయితే పెళ్లి కూతురు ఎవర ఆమె లాగా రెడీ అయితున్నారు అందరు ఫ్యామిలీ మొత్తం అదే ఒకటే మేకప్ వేసుకొని అందరూ సేమ్ ఒకే రకంగా రెడీ అవ్వడం చూస్తున్నాము వెడ్డింగ్ షూట్ ఇంకా ముందే ప్రీ వెడ్డింగ్ షూటు బయటికి వెళ్ళడం ఇంకా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆ ఇంకా మా సైడూ మరాతన్ జరుగుతదండి ఈవినింగు పెళ్ళికూతురు పెళ్ళికొడుకూ డ్యాన్స్ వేయడమూ ఇంకా పేరెంట్స్ అందరూ అది ఒకటి ఇంకా హల్దీ ఎక్కువ జరుపుకుంటాం మా సైడు పసుపు ఫంక్షన్ ఉంటది ఇలా మేము అందరమూ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రిసెప్ షన్ పెట్టుకుంటాము డిన్నర్ అప్పుడు కూడా మేము అది కూడా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఆ చాలా హ్యాపీగా జరుగుతదండి మా సైడు ఆంధ్ర సైడు కూడా పెళ్ళిలో మన సైడు ప్రొద్దున్న జరుగుతే ఆంధ్ర వాళ్ళదేమో నాలుగు గంటలకి ఎర్లీ మార్నింగ్ జరుగుతాయి అటు సైడు అటుది కూడా ఎక్కువ నేను అటెండ్ అయినా కాకపోతే అక్కడ అరిటాకు లో భోజనాలు వేస్తూ చక్కగా ఒక పది కూరగాయలతో ఇంకా వేరే పిండి వం ఎంతో చక్కగా జరుగుతది ఆంధ్ర భోజనము నాకు చాలా నచ్చిందీ నేను అటు ఎన్నో ఆ ఫ్రెండ్ పెళ్ళిళ్ళు ఉంటే అటు వెళ్ళీ ఆ అటెండ్ అయడం జరిగింది నాకు చాలా నచినయి ఆంధ్ర పెళ్ళిలం టే ఇంకా టెంపు మేడమ్ మీది కాల్ డిస్టబెన్స్ ఒస్తుంది లేద్ మేడమ్ ఆ ఇప్పుడో ఒకే మేడమ్ ఇప్పుడు వినబడుతుంది
ఆ ఒకే చెప్పండ్ హలో
అలో ఆ చెప్పండి మేడమ్
అయితే మాది వచ్చేసీ ఇది ఎర్లీ మార్నింగ్ అంటే మేము ఆఫ్టర్ మ్యారేజ్ దాకా కూడా మేము ఇట్లా రిసెప్షన్ అవి పెట్టుకుంటామండీ ఆ రిసెప్షన్ లో గూడా ఉంది డెబ్బైనా సరే రిసెప్షన్ ప్రిపేర్ చేస్త ఉంటారు అన్నమాట
ఊహు
అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు రిసెప్షన్ ప్రిపేర్ చేస్తారు అప్పుడప్పుడు జాయింట్ గా చేసుకుంటారు మ్యారేజెస్ కాకపోతే ఈ మధ్య రిసెప్షన్ ఏం వేరుగా పెట్టట్లేదు అంటే ఆల్మోస్ట్ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కలిపి కొంచెం మనీ స్పెండ్ చేసి రిసెప్షన్ న్సు పెట్టుకుంటున్నారండి అందుకె కానీ ఖర్చు కూడా బడ్జెట్ లో అయిపోతుంది అండ్ రిసెప్షన్స్ కంప్లీట్ అయిపోతే కొంచెం బడ్జెట్ మిలుతుంది కదండి అవి ఓన్లీ గ్యాదరింగ్ మాత్రమే కదా రిసెప్షన్ అనేటివి అందులో ఏమీ ఉండదని చెప్పేసి మా సైడ్ ఏం చేస్తున్నంటే రిసెప్షన్ ఉ ఓన్లీ పెట్తి పె ఈ మధ్యన ఎక్కో పెట్టుకోవట్లేదు టూ థౌసండ్ ట్వంటీ వరకు అయితే రిసెప్షన్స్ బాగా పెట్టారు సో కానీ కొంతమంది ప్రిఫర్ చేస్తంరండి రిసెప్షన్స్ కూడా సో వాటి వాళ్ళ త్రీ ఫోర్ ల్యాక్స్ ఖర్చువుతుందని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళ ఏంటంటే రిసెప్షన్స్ అవయిడ్ చేసేస్తున్నారు బట్ రిచ్ క్యాండేట్స్ అంటే సపరేట్ గా వాళ్ళది వాళ్ళు పెట్టేస్ కుంటండ్రుగదాలు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బరత్ ఉంటుందండీ మాదొచ్చేసి పెద్ద ఫ్యామిలీస్ ఒ భరత్ లో మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆ ఇకా మా ఒక ట్వెల్వ్ వన్ టూ ఓ క్లాక్ వరకు బరత్ అనేది అందరు ఎంజాయ్ చేస్తారండి మళ్ళీ ఆఫ్టర్ వన్ డే తర్వాత మళ్ళీ రిసెప్షన్ అనేది కండక్ట్ చేస్తారండి ఎటు అంటే అబ్బాయి వాళ్ళ సైడు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి రిసెప్షన్ అయిపోయాక మళ్ళీ ఇంకొ ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ పూసలు గుచ్చడం అలాంటివి ఉంటాయండి తాళికి సంబంధించినవి కొన్ని ఫార్మాలిటీస్ చేస్తూ ఉంటామండి
అవును మేడం ఒకటేమో హిందూ సం ప్రదాయము ఒక పద్ధతిలో జరుగుతుంది ముస్లిం సంప్రదాయం ఒక పద్దతిలో క్రిస్టిన్ మ్యారేజ్ ఇంకో పద్ధతిలో జరుగుతది అట్లా ఒక్కొక్కది ఒక్కొక్క సాంప్రదాయాలలో మన సాంప్రదాయాలు తెలిగింటి సా సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇవి ఎప్పుడు ఇట్లానే హిందూ సాంప్రదాయం గానీ, ఇలా క్రిస్టియన్, ముస్లిం సాంప్రదాయాలు మన తరం కాకుండా పిల్ల పిల్ల తరం కూడా మనం నేర్పించి వాళ్ళకి మన సాంప్రదాయాలు మన కుటుంబాలు ఎలా అయితే మనం ఇప్పుడు చేస్తున్నామో ఇంకా రాబోయే తరం కూడా ఇం ఇంకా ఈ పద్ధతులను పాటిస్తూ వాళ్ళు కూడా చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా క్రిస్టియన్ సాంప్రదాయం అంటే ఇప్పుడు కూడా క్రిస్టియన్ పెళ్ళి లో సేమ్ ఇంతే ఉంటాది ఫస్ట్ ఆ హల్దీ ఉంటది పసుపు ఫంక్షన్ చేసేసి ప్రధానం జరుపుతారు అన్నమాట అంటే కొంతమంది అమ్మాయిలు అబ్బాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ముందు రోజు ప్రదానం చేస్తారు ప్రదానం చేసి ఇక్కడనే అందరినీ చర్చి వాళ్ళని ఫాదర్స్ ని అందరిని పెలిపించుకొని వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ముహూర్తం పెట్టుకొని అక్కడే మ్యారేజ్ జరుగుతుంది అంతే అన్నమాట మళ్ళీ అడే ఉండి, అక్కడే చిన్నగా పెళ్లి అంతా చెర్చిలో ఆయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అమ్మాయి వాళ్ళింటికి వచ్చిన తర్వాత అప్పుడు చిన్నగా ఏమన్నా ఫంక్షన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు తర్వాత రోజు నుంచి సేమ్ వాళ్ళకు కూడా అంతే నల్ల పూసలుకుచ్చేసి దాని తర్వాత నుంచి ఇంకా ఏమి ఉండదు కానీ ముస్లిం పెళ్ళి ఏమో ఎట్లా ఉంటందంటే పెళ్ళి అయిన ఒక ఫోర్టీన్ డేస్ వరకు కూడా వాళ్ళు వ ఒకే రూమ్ లోకి వెళ్ళకుండా వాళ్ళు ఏం పని చేయకుండా ఆ భార్యాభర్తల క అంటూ సపరేట్గా ఉండి అట్లా వాళ్ళ సంప్రదాయం వాళ్ళ పద్ధతి వేరుంటది వాళ్ళది ఇంకా చాలా ఉ కఠినంగా ఉ అంటే వాళ్ళ ఆచారాలన్ని పాటిస్తూ ఉంటారు. అలా వివాహ సాంప్రదాయాలు అలా మెరుగు పడ్డాయి అండి
అవునండి థ్యాంక్ యూ మేడం
ఆమ్ టైమ్ అయిందండి టైమ్ అయింది ఓకే ఓ థ్యాంక్ యూ